హలో ఆ బాగున్నారా అండి
మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి
ఏం చేస్తున్నారు ఏం లేదండి అట్లా వాకింగ్ చేస్తున్నాను
హో నేను గూడ అంతే
అవునండి నాకొక మా అంటే మేన మామ కొడుకు పెళ్ళి ఉంది దాని కోసం షాపింగ్ అవి ఇవి అని ఫోన్ లో చూస్తున్నా నాకు ఏం గొనాలో అర్ధం అయితలేదు బట్టలు మీరు నాకెమన్న మీకు సహా నాకు హెల్ప్ చేయండి ఎట్లా కొనాలి ఎక్కడి నుంచి బాగుంటాయో మీకు తెలుస్తుంది కదా
ఆ ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హైదరాబాద్ లో అయినా ఎక్కడనైనా బాగున్నాయి
అవునండి మా ఊర్లో కూడా ఒక పడ్డది అయితే చూ ద్దాం అంటే మా ఇంటిక్కడికి మీరు రండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం ఏది కొనాలో నాకు తెలియదు అనమాట మా ఇంటి ఇట్లో వాళ్ళకి మాకు
ఆ మీ ఊలా కూడా షాపింగ్ మాల్ వాంట
ఆ పడి ఫుల్ షాప్ ఎం బట్టలు కొన అయితే ఫోన్ లో కూడా యాలు ఉంటాయి కదండి అల్లైనా కొనాలా ఇల్ కొన అర్ం అవుతు పాటు చీరలు ఇప్పుడు నాకు నాలుగదు రోజులకుకి కావాలండి
పట్టు చీరలు అంటే మనం యాబ్ లో వండిపోదు డైరెక్ట్ రాప కే వె మనం కొనుక్కుందాం మంచి మంచి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ లో చాలా ఆఫర్లు పెట్టిలండి
అవునా
నా పట్టు చీరలు అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి పట్ చీరలు కొనాలంటే షాప్కే వెళ్లి కొంటే బాగుంటాంది
ఆ అయి అయితే మే మేము ఒక ఏమో హల్దీ ఫంక్షన్ ఉంది పెళ్ళ కొడుకు ఉంది మళ్ళీ వ్రతం ఉంది ఇంకా రిసెప్షన్ ఉంది అనమాట ఈ నాలుగైదు రోజులకి కావాలి కానీ అన్ని కొత్త బట్టలు వేసుకోవాలి మా మేనమామ పెళ్లి కాబట్టి మాకు పైసలు ఇస్తా అన్నారు అనమాట వాళ్ళు మేనుమామ కొడుకుది అయితే అన్ని కొనుక్కోవాలి మా అమ్మగారికి నాకు మా నాన్నగారికి మా నాన్న అంటే మా నాన్న తెచ్చుకుంటాడు మాకు మా అమ్మగారికి మీరు పోదామ అంటే మా అమ్మ నేను వస్తాం అనమాట
ఆ పెళ్ళ కంటే పట్టు చీర అనుకోవాలి రిసెప్షన్ క ఇ వర్క్ శారీ వేసుకున్నా ఇం హల్దికి లంగా వని వేసుకోవచ్చు మంచిగా
ఆ అవునండి అసలు బస్సు ఉంటదండి నా కోలి గుర్తు వస కల్దిన అంగనే
ఆ మంచిగా పసుపు రాసుకుంటారు
డ్యాన్స్లు వస్తారు డ్యాన్స్ లు ఇస్తాము ఫుల్ ఎంజాయ్ చేస్తా మండిప నాకుసలు పెళ్ళి ఇలా నచ్చే పాటంటే
అవునా నాగ కూడాడి ఇష్టమే బాగుంటది మంచిగా డ్యాన్స్ అందరు పసుపు ర రుద్దుకుంటారు వాట కొట్టుకుంటారు
అవునా అవునంసలు ఎన్ బా మంచిగా అనిపిస్తుది డ్యాన్స అందులో మంచిగా అన్ని పాటలు పెట్టుకొని అంత వీడియో ఫోటోలు కూడా మస్తు దిగుతారంండి అసలు
అవును చాలా బాగా దిగుతారు అసలు ఇప్పుడు ఫోటోలో ఇప్పుడు పెళ్ళి న్నా హెల్దీకి ఫోటోలు ఎక్కువ దిగుతా
అవునండి పెళ్ళ ఏముందండి అందరు అక్షణ తె లేసి సరిపోతురు ఒక ఫోటో దిగి కా ఇక్కడ అట్లా కాదు మన మన పిల్లల వరకే ఉంటది మంచి మనం వరకే ఎంజాయ్ చేస్తాం అనమాట
అవును మీకు న్ రాయనయా సార అ మరి
ఆ చేస్తా అండి చిన్న కొంచెం కొంచెం వచ్చు నాకు రాదు
మరి మెల్ల బమ కొడుకు పెళ్ళంటారు మేనమా కొడుకు పెళ్ళంటే వాళ్ళు డ్యాన్స్ బాగా చేయాలిగా మరి మీరు
అవునండి కానీ ఇంకా నాక అంత రాదు కానీ మా స్నేహితురాళు ఇప్పటి నుంచో చెప్తదండి కాలేజీలు ఉన్నప్పటి నుంచి చదువు చదువు ఎప్పుడు చదువే కాదు డ్యాంగ్సులు గివి కూడా ఉండాలి అని కానీమో నాకు డ్యాన్స్ రాదు హామ్ అన్నిట్లలో పార్టిసిపేట్ చేయ అన్ని ట్యూబ్లో పా ఉండాలి అని
వీడియోలు చూసి కూడా నేర్చుకోవచ్చు కా
అవునండి ఆ అదే మేం మేము కూడా చూస్తున్నా కానీ ఇక నా పెళ్లివరకైనా నేర్చుకుందామ అనుకుంటాన్న
ఇప్ప నుండే ప్రాక్టీస్ చేస్తే మీ పెళ్ళలి వరకు మంచిగా చేయగలుగుతంది
అవునండి మళ్ళీ ఎవ్వరు ఎక్కు క్రియొద్దు నాకు అట్లా నాకు కొంచెం మోమాటం ఎక్కువ అండి అక్కడికి వెళ్ళి డాన్స్ వయాలంటే ఏమనుకుంటారు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అనే భయం అవుతుది అనమాట
ఈ రోజులలో అట్లు ఎవ్వరు భయపడుతారు ఆడపిల్లలే బాగా డ్యాన్స్ ఇస్తారు ఇంకా అబ్బాయిలుని చేయనియట్లే అసలు
అవున అవును మా స్నేహితులు కూడా ఫుల్ ఇస్తారు కానీ నాకు ఫుల్ చెప్తారండి డ్యాన్స్ అయ్య డ్యాన్స్ అయ్యి పాటలు పాడు కానీ అవేమో నాకు భయం అవుతుంది అందరు ముందలా పాడాలి అన్నా డ్యాన్స్ వయాలన్నా
అది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం డ్యాన్సులు వేసుడు పాటలు పాడు
పెళ్ళంటే సరదా సరదాగా ఉండాలండి కానీ ఈ పంచాయతీ వంటలు చేసి పెట్టమంటే వంటలు చేస్తా అన్ని పనులుచ్చు కానీ డాన్సులు ఇవ్వక్కటి రావండి నాకు మా మా ఇంట్లో మా ఇంట్లో డాన్స్ నేర్పియలేదు నేను బోలే అన్నమాట దానికి మా మా ఫ్రెం ఒక స్నేహి స్నేహితురాలు భరతనాట్యం వేస్తుందండి మస్తు వేస్తది అసలు
అవునా భరతనాట్యం వేస్తదా
ఆ ఆమె క్లాసులు కూడా చెపి చెప్తుంది ఆన్లైన్ అంటే క్లా ఏమంటారు క్లా ఆన్లైన్ లో చెప్తుంది ఎవరైనా ఇట్లా పైసలు ఇస్తారు కూడా ఆమెకి ట్రైన్ చేసినందుకు
అట్లా ఆన్లైన్ లో క్లాసులు కూడా చెప్పా డ్యాన్స్ క్లాస్లో
ఆ ఒక్కొక్కరికి కావాలండి మీ ఒక్కరికి కావాలని నేర్పిస్తుంది అనమాట మస్తు చే ఆమె చిన్నప్పుడు రెండో తరగతి నుంచే చేస్తుందిండి నా ఇప్పుడు నా అంత పెద్దగా ఉందండి ఇరవై మూడు నాలుగు సంవత్సర ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తాంది ఆమె
అంటే ఆమె బాగా
ఫుల్లు ఆ తిరుపతికి వెళ్ళింది అన్ని ప్రోగ్రామ్ లోకి వెళ్ళిందండి అయితే మా శ్రీరామనవమి ఉంది కదా అండి అప్పుడు పిలుస్తున్నాం అనమాట మా ఊరికి రమ్మని చెప్పినాము ఆమెని
అవును వస్తా అందా మరి
ఆ వస్తదండి క ఖచ్చితంగా వస్తుంది ఆమెకి ఆమెకి ఇష్టం అన్నమాట ఇట్లా పోవడము వాళ్ళు ఏం పైసలు ఇచ్చినా అయ్యాకపోయినా ఆమె తీసుకుంటది ఆమె రా వస్తుంది ్యాంక్స్ ఇస్తుంది పోతుంది ఆమెకు ఒక షాల్వ కప్పిన చాలా అనమాట అంత అంత ఆనంద పడు ఆమెకు అంత ఇష్టం
ఇంక భరతనాట్యం అంటే బాగా ఇష్టం కావచ్చు
ఆ చిన్నప్ప నుంచండి అసలు ఆమెను చూసి నేనైతే ఆమె ఆమెకి ఆమెలాగా ఒక డ్రెస్ ఒక రోజయినా వేసుకొని ఫోటోలు దిగుతా అని అంటుండవి చిన్నప్ప
మరి మీ చిన్నప్ప నుడి మీ చిన్నప్పటి నుండి ఫ్రెండా ఆ మే
ఆ చిన్నప్పుడు అండి చెడ్డి దోశ అండి చిన్నప్పటి నుంచి ఆమె ఆమె వేస్తుది వాళ్ళ అమ్మనే రెడీ చేస్తుందిండి ఇంకా ఆమెకి మేకప్ ఆర్టిస్ట్ అవసరం లేదు బొమ్మలాగా రెడీ చేస్తుదండి
మరి మీరు ఎప్పుడు నేర్చుకోలేదా మీరు ఫ్రెడ్ కదా
రాదు నేర్చుకోలేదండి చిన్నప్పటి నుంచి ఆమె ఎంటది కూచిపూడి నేర్చుకో నేర్పిస్తాను నువ్వు వేరే వాళ్ళకి నేర్పియవచ్చు ఇట్లా అట్లా అని అని ఆమెది డ్రెస్ తీసుకోవాలని కోరిక కానీ నేను థ్యాంక్స్ ఇస్తాను అసలు ఎప్పుడు అనుకోలేదు
మరి ఎప్పుడన్నా రావండి డ్రెస్ తీసుకొని ఫోటో అన్నా దిగచ్చు
ఆ దీగుదామంటే అంటే కుదురతలేద అనమాట వాళ్ళ అమ్మకి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఆమె నెలలకుకి ఒక పది ఇరవై ప్రోగ్రామ్ కి వెళ్ళిపోతుదండి వాళ్ళ అమ్మ ఆమె వెళ్తారు
ఆహా అంటే ఏ ప్రోగ్రామ్ బ పెడితే ఆ ఊకెల్
చేస్తారు ఆ అంటే వారి కొంచెం మాస్టర్లు ఉంటారు వాళ్ళు చెప్తారు ఇక్కడికిళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడికి వెళ్తే మీకు ఇలా జరుగుతా భోజనం పెడతారు ఖచ్చితంగా వాళ్ళకి చల్ వాళ్ళు అవి ఇవి కపుతారు ఇంకా వాటి ఏమైనా త్రోఫీ ఇయ్యమంటే ఇస్తారనమాట
ఆ ట్రోఫిలోస్తాయ్
హుమ్ అవును
మీరు ఒక పని చేయండి ఇప్పుడు శ్రీరామ నవమి మీ ఊరు వస్తదంటరు గదా మంచి ఆమేలెక్క రడి కండి
ఆ దిగి ఫో ఆమె పక్కన ఫోటోల్దిగుతాండి
కనీసం డ్యాన్స్ నేర్చుకోపోయినా ఫోటో అన్న దిగండి
ఆ ఎందుకంటే ఫ్యూచర్ లో నా పిల్లలకి వాళ్ళకి చూపియడానికి వనక్ వస్తాయి చిన్నప్పుడు ఇట్లా చేసినా అట్లా చేసినా అని
ఆ ఒ భరతనాట్యం అంటే ఇట్లుంటది డ్రెస్సింగ్ ఇట్లుంటది అని వాళ్ళకి కూడా అర్థమై
అవునండి అసలు వాళ్ళకన్ని చెప్పాలండి అసలు ఫ్యూచర్ అంటే రేపు రేపు ఏం జరుగుతు తదో వాళ్ళకి ఏం తెలియాలన్నమాట ఇంకా పాత జనరేషన్ అంతా నేర్పియాలి ఇప్పుడు వచ్చే వాళ్ళ పిల్లలకి అందరికి
అదే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇట్లుంటయని ఇట్లా భరతనాట్యం, ఇట్లా కూచిపూడి ఇట్లా ఉంటదని చెప్పాలి మనమే
అవునండి అసలు తెలుగు తెలుగు భాషనే మర్చిపోతురండి సమాజం అసలు
అవును ఈ రోజులలో అసలు ఇంగ్లీష్ కు ఉన్న వాల్యూ తెలుక్కు ఎవ్వరు ఇస్తలేరు అసలు
చిన్న పిల్లలకు కూడా తెలుగు నత్తిపోతుందండి అసలు మన మాతృభాష తెలుగు తెలుగునే మర్చిపోగొడ్
అసలు పిల్లల సబ్జెక్ట్ లో తెలుగు తీసేసిందేల్ కొన్ని కొన్ని స్కూల్ ల్లా ల్ల
చిన్నప్పటి నుంచే కోడింగ్ లాంగ్వేజ్ పెడుతురండి. మాకేమో బీటెక్లా కోడింగ్ పెడితే చిన్నప్పుడు థర్డ్ క్లాస్ ఓడికి కూడా టెగ్నోమెటర్ అంటాడు మ్యా గణితంల అన్ని వేరే వేరే ఉన్నాయండి. నేను పెద్దగాయినంక చదువుకున్నావి చిన్నప్పుడే చదువుతురు మా ఊర్ల
మా పిల్లల చదువయితే అసలు నాకు అర్ధమే అయితే లేదు
అవునా
ఆ అసలు అప్పుడు ఇప్పుడు ఆ మా రోజుల్లాల చదువంటే మొత్తం తెలుగే ఉండేది.
ఇప్పుడు అసలు తెలిగింది తీసేస్తారండి ఇంకొక పది సంవత్సరాలు అయితే అసలు తెలిగే ఉండదు
అసలు ఆ భాష నాకు అర్ధమే ఐ తేలేదు ఏదన్నా డౌట్ ఉంటే చెప్పాలంటే దీన్ని తెలుగులో ఏమంటారని నే నేనే మల్ల బాగా ఆలోచించుకొని చెప్పడం అయి
అవునా అండి అసలు చ ఇప్పుడు తెలుగు భాష మర్చిపోతారు అసలు మనకి ఏమేమి పండగలు ఉన్నాయో అవి అన్నీ పోతానై అండి రోజు రోజుకి తగ్గిపోతానై అసలు
ఆ కొందరు పిల్లలైతే అసలు ఈ పండగ కూడా ఉంటదా అని అడుగు
ఆ ఆ వాళ్ళకసలు ఉగాదంటే ఏం చేతారో తెల్వద్ అసలు కొందరికి అయితే పండగలు ఏ పండగలు ఎప్పుడు వస్తాయో కూడా తెలువదండీ ఎండ కాలం లేపండుగొత్తది చలి కాలంల అసలు ఇప్పుడు ఏ కాలం వస్తదో కూడా అర్థమయితలే వాళ్ళక్
అవును అర్థమయితలేదు పిల్ల
అంతకు ముందు అసలు చిన్నప్పుడు అండి మనక్ అక్కడ ఫోన్లే లేకపోయది అయినా కాగాని మనకి ఈ టైం ఎట్లా తెలిసేదండి వాతావరణం బట్టి అసలు ఇప్పుడు అట్లా చెప్పడానికి వస్తులే ఎప్పుడు ఎండోత్తుందో ఎప్పు ఇప్పుడు చలికాలము ఇప్పుడు నీ దే ఉందొ
ఆ ఇప్పుడు వాతావరణం ఇట్లా నీడలం బట్టే అప్పు
చెప్పేది గడియారం లేకపోయినా అయిపోయేది అప్పట్లా కాని ఇప్పుడే గడియారం కావాలి టైమ్ చూస్తేగాని మనకు తెవదు ఇగ టైయింది ఎనిమిది అయింద అని
గడియారం
ఆ
స్కూల్ కి వెళ్ళాలంటే గడియారం ఖచ్చితంగా ఉండాలంటారు పిల్లలు కూడా హలో
ఆ
ఆ ఇంకా ఏంటి విశేషాలండి
ఏం లేదండి ఇక అన్నం తినాలి
వంట చేసారా
ఆ చేసిర్ చేసిరు తినాలి
వాళ్లు ఏం కూర వండిల్లు
ఏం కూర అంటే ఈయాల మాది టమాట అనుకుంటా
అనుకుంటా ఏంది తినలేదు అన్నం
మధ్యాహ్నం తిన్నాండి మధ్యాహ్నం మా స్నేహితురాలి పుట్టినరోజు అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టింది తిన్నాను నేనే
ఆహా ఇంట్లో తినలే ఇవ్వాలా అందుకే కర్రీ తెల్
ఈ తెప్పించుకున్నాం అనమాట మీది ఆర్డర్ పెట్టింది నేను తెచ్చుకో
అందుకే కూరేంటిదో అర్థమైతే లేదు
సరే మరి ఏ సరే మరి ఎంగి య